మ్ ఏంజేస్తలు ఫస్టు ఏం ఎంజేస్తలు
చదువుకుంటన్నాం బ్రో
ఉ ఇదేంటి కొత్తగా ఈరోజు
కొత్తగా ఏం లేదు చదవడం అన్నంటే ఉత్తిగా అట్లా ఉ
ఎంజేస్తాల్లు పీర్నిస్
ఏం లేదు బ్రో నైట్ టైం కదా ఖాళీనే ఉంటారు మీరు
మేం కాళియే
అవునా
ఉ ఉ
తిన్నారా బ్రో మరి
ఆ తిన్నాం మీ ఐతే డైరీ ఫామ్ నాది
ఆహా అంటే బరేలను మీరే కాత్తరన్నమాట
ఆహా అంటే బర్ల నేంకాయం డైరీ ఫామ్ అంటే ఇప్పుడు డైరీ అనేది ఉంటది దానికి ఓనర్ అన్న
ఉ ఎంత మంది ఉన్నా కూడా లా స్ట్ కు బర్ల ఫామ్ అంటే బర్రెలను గాసేటోడనే అంటరు కదా బ్రో ఆ అది ఇప్పుడు పబ్లిక్ టై కదండి అంటే ఇప్పుడు ఎక్కువ శాతం విలేజ్ ఇంకాసే సిటీలో చానా చీప్ గా జూత్తరు బ్రో ఇంగ బర్రె అది ఇంకా చీప్ గా జూస్తరు మా సిటీ సైడ్ అయి తే బర్రెలన్ కాశేటోల్ అంటే ఉ మ్ ఉహు
డైరీ ఫామండి ఇప్పుడు సక్సెస్ కొట్టిళ్లంటే ఇప్పుడు మీ శాలరీ ఎంతుంటది
మాకేం శాలరీలు ఉండయ్ అవునా ఉహు ఉ
వర్కస్ గిట్ల అన్ని ఖర్చులు వోనూ టూ ల్యాక్సు త్రీ ల్యాక్సు మిగుళ్తయ్ వన్ ల్యాక్ వోతయ్ అప్పుడప్పుడిగా హెవీ లోడు ఏమన్నా బర్లు జనిపోడం అట్ల ఇట్ల అయితే ఇగ లాస్ అయితయనీ ఇ అట్ల ఏంగాకపోతే
ఉహు ఉహు కానీ ఎవలేమనుకున్నా గాని మనకవసరం లేగాని ఇటొచ్చినట్టాయితే సక్సెస్ చాలా బెన్ఫిట్ అవ్నా అంటే కొంచెం సిటీ ఇంటి పక్కకే ఉంటదొక పల్లెటూ ఆ పల్లెటూర్లనే నేన్ ఉహు ఉహు
ఆ మీరు ఇపుడు మీల్కు ప్యాకెట్ తీస్
మాకు బర్రెలు ఉన్నయ్ బ్రో పాలే దీస్ స్కుంటాం బర్రై ఉ ఇంక మీ సైడ్ ఏమేం పంటలేత్తరు
ఆ మా సైడ్ ఇప్పుడు క్రాప్స్ ఏమెత్తరంటే ఇప్పుడు వరి ఎవరి ఉన్నయ్ ఇప్పుడు మక్కే ఉన్నా
ఉహు మీరేత్తరా ఉ వెనకాల అయితే పత్తి ఉమ్ వరి పసుపు ఉమ్
ఆ కందులు
ఉమ్ అంటే ఇట్ల కొన్ని కొన్ని టైప్స్ ఉంటయి ఒక టెన్ టైప్స్ దాక ఉంటయి
మీ సైడ్ ఎక్కువ ఏం ఏస్తరు
మాసైడ్ ఎక్కువ అంటే మక్కలు ఏస్తరు బ్రో మక్కలంటే ఏంటి మక్కజొన్నా
ఆ మక్క జొన్నా అదే మక్కలంటె తెలవదు కద
ఆహా మక్క ఉందా మాంట
ఉ
మీరెట్లా అండి మార్కెట్కి పోయ్యి అమ్ముతరా
అహా మార్కెట్ ఏముండదు మాది
ఉమ్ మరి
మేమే తీసుకుంటాం
అంటే అమ్ముడు మార్కెట్ల అమ్మరా మీరేం చేసుకుంటరు మక్కజొన్నల
అంటే మేము బిజినెస్ చేస్తం అన్నట్టు మేమే రైతుల దగ్గరనుంచి ఎల్లి తీసుకొని ఇట్ల మన ఏ బిజికి ఇట్ల ఏసీ తీ ఇటు పెడుతామన్నట్టు మేము
అవునా ఊ
అంటే ఇప్పుడు మక్కలు రైతుల దగ్గరనుంచెల్లి మేము తీసుకొని ఇప్పుడు మన ఇప్పుడు ఓపెన్ అయింది కదా గవర్నమెంట్ వెబ్సైట్ ఒకటి
ఆ ఏం వెబ్సైట్ ఆ
అన్ని ఇప్పుడు మన అది ఒక వెబ్సైటు దాన్ వెబ్సైట్ నేమ్ గుర్తొత్త నాకు
ఉమ్ ఉమ్ చెప్పండయితే ఆ పర్లేదు బ్రో చెప్పండి ఏం కాదు ఆ వెబ్సైటు ఓపెన్ అయితే ఈ రైతుల దగ్గర నుంచి తెల్సుకున్న వెబ్సైట్ల పెడతున్న ఉ
ఇట్ల పెడితే ఇప్పుడు మాకు ప్రాఫిట్ వస్తది అన్నట్టు ఇగ కింటాల్కి ఒక ఐదు వంద మూ రెండు వందలు అట్ల ఇగ రేటునుబట్టి ఆ ప్రఫిట్ మీద తీసుకుని ఎంమ్మటే వాళ్ళ క్యాష్ ఇస్తాం అన్నట ఆ వెబ్సైట్ ఓపెనయ్యేదాక మేం పంట మా దగ్గర నే
ఉహు రైతులకు అర్జెంటు మనీ కావాలంటే మేం వాళ్ళకి ఇచ్చేస్తాం ఇగ మేం పోయేదాకా మేం ఉంటాం అంటే అది స్ట్వేయ్ స్టోర్ ఏసుకోవడానికి ప్లేస్ ఉందా మీ సైడ్ మరి ఆ స్టోర్ చేయడానికి ఇప్పుడు మా ఇంటి కాడ ప్లేస్ చాల పెద్దగ ఇపుడు ఒక అ ఇరవై గుంటలు ఉంటది మా ఇల్లు అవునా ఇక్కడ ఒక పెద్ద రేకుల షెడ్లు ఉంటై అన్ని స్టోర్ చేస్తాం ఉహు గోదామ్స్ గోదామ్స్ లెక్క వుంటాయ్ అన్నట్టు ఇంక ఉహు అది లేకపోతే గోదామ్స్ లీజుకుందు ఎక్కువైతే అవునా
యువస్ లీవ్ తీసుకొని ఆల్ లవడతాం స్టాక్ అల్ల పెట్టి బిజినెస్ ఓపెన్ కంగానే అందులో పెడతాం మల్ల
ఉహు మీరు మ్యరిడ్ ఆ బ్రో
ఆహా అన్ మ్యారీడ్
అవునా మరి గంతే చేత్తలు ఎందుకు చేసుకోట్లే మరి మ్యారేజు
అంటే ఇప్పుడు మా డాడీ సయి అని
దయ నేను సపోర్ట్ ఇస్తం మా డాడీ కి అవునా కొ మా డాడిక కొంచెం ఇగ ఇట్లా పేరెంట్స్ కి అన్నం చేయాలి ఉంటదిగా వన్ టూ స్టడీ స్టడీ ఎప్పుడు స్టడీ యే ఆ అవునా అట్లంటే ఇంకా బాయ్ కడి
బాయ్ కాడి పనులు కూడా జేతం ఏంది సిస్టరు
అట్లంటే బాయ్ కాడ పని గూడా జేత్తరు గాదా అంటున్న హ్ చూసి రావడం ఉహు డైరీ దగ్గరకి వెళ్ళి డైరీస్ దగ్గర చూడడం, అంటే మనకు ఏం వర్క్ ఉం ఎందుకంటే వర్కర్స్ ఉంటారు గదా ఉహు
వర్కర్స్సు
చూసుకుంట అంతే గాని అలా ఇంక టైంపాస్ అవి చూసిన ఉ మీరు కాల్ జేసినప్పుడు నా దాంట్ల ఏం ఎన్ని మినట్స్ అయిందని టైం పడట్లే బ్రో.
ఉహు ఇంకా నా దంట్లే ఇంకా ఫోర్ మినట్స్ మాట్లాడాలి.
ఎయిట్ మినట్స్ అయింది సిక్స్ మినట్స్ అయిందా?
ఆ
మరి నా దాంట్ల రావట్లేదని టైం అట్లా అవునా
హుమ్ ప్చ్
మేమ్మర్వాళ్లకి పొయ్యం బ్రో ఒకటే ఉంది మా వరకే అది.
ఆహ అంటే మీ ఇంట్లలా వేసుకుంటార?
ఊహు
మ్హు ఇంగ అటుసైడ్ డైరీ ఫార్మ్స్ ఏం ఉండాయి వర్క్స్ లో.
ఉంటాయ్ చదువుకోనోళ్లక్ చదువు రానోల్లు వాటి మీదనే గదా
అహా అంటే ఇప్పు డైరీ ఫామ్ అనేది ఎక్కువ చదువుకున్నోళ్ళే పెడ్తలే. ఎందుకంటే అది ఒక బి అంటే ఇప్పుడు మా
అంటే ఇప్పుడు మన
దాని గురించి టోటల్ తెల్
టోటల్ తెలుస్తానే అవిటిన్ అవునా మొత్తానికి అయితే మీ బర్రెల ఫామ్ మీద బాగనే ఐదయితలిక బ్రో
అంటే డైరీ ఫామ్ మీద నేను ఎక్కువ మీద హోప్స్ పెట్టుకోలేగాని, నేను జాబ్ చేయాలని చూస్తాను. డైరీ ఫామ్ అనేది మా డాడీ పెట్టింది కాబట్టి దా
పెట్టింది కాబట్టి దాని నేన్ చూసుకుంటాను అంతే అవునా ఇంకేంతైనా గూడా ఉ నెక్స్ట్లే నెక్స్ట్ జనరేషన్ క పోతంటే అట్లా ఏమి ఉండదు బ్రో మంచిగా చదువుకోండి ఏదన్నా. గవర్నమెంట్ దానికి ప్రిపేర్ గాండి అంత చేసుకుంటారులంటే గవర్నమెంట్ జాబ్ కే ప్రిపేర్ అయితా అవునా అంటే మా పేరెంట్స్ చూనితారంటే చెప్పతాను అవును అంటే గవర్నమెంట్ దేనికి ప్రిపేర్ అయి టల్ గవర్నమెంట్ జాబ్ లా
గవర్నమెంట్ జాబ్ అంటే ఇగ మన ఇష్టం అది య అ చెప్పకూడదు అది
ఆహ్ హా చెప్పలేని జాబ్స్ ఉన్నాయ బ్రో గవర్నమెంటి జాబ్స్ ఆ మా గవర్నమెంట్ చెప్పొద్దు అయి అంతేనా హ మ్ అది మాట మీద ఉండే నమ్మకం అది ఆహా
హు
ఉమ్ ఇంకా చెప్పాలి బ్రో ఏముంది బ్రో ఏం లేదు
ఊహు ఈ సారి మరేమన్నా గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అయ్యారా మీరు
అయినం బ్రో నెక్స్ట్ ఇయర్ ఒత్తదికమాకు ఫిక్స్
ఇనటపి
మ్ గన్ గట్టిగానే ప్రిపేర్ ప్రిపేర్ అవుతాను లాస్ట్ ఇయర్ అపుడు అంతే పోయింది కాని ఈసారి ఫిక్స్ మ్ ఇంట్లోనే హమ్ పోం బ్రో అట్లా మేము
ఎం చేస్తామ్మా ఇంట్ల కూర్సొని పని చేయ్యాలమ్మ ఏదనా ఒకటి
అంతా ఆని పని చేసుకుంటూ ఉండే మరి జాబ్ రావద్దదు బ్రో చదువుకోవాలిగా ఇంట్ల ఉంటే ఏం చదువుతరమ్మ ఎండాకాలం కూడా చదువు చదువు అని పెళ్లి చేసుకో చదువుకుంటే అదే పని ఐతది చదువుకోకుంట ఎప్పుడొ ఒకసారి బాయ్ కాడికి ఓయిన ఇంగ ఏ రూపాయి లేకుంటే అయితది పనులు లేనప్పుడు అందుకే చదువుకోవాలి బ్రో ఏం జాబ్ రాకుంటే ఏముంది బ్రో పెళ్లి చేసుకొని పోతాం గంతే
మీకు ఆ బెటర్ ఆప్షన్ ఉన్నది కాబట్టి మీరు అలా మాకు ఆప్షన్ లేదు కాబట్టి ఏం జాబ్ రాకపోతే ఏదన్నా ఒక వర్క్ చేస్
అందుకే ఫస్ట్ చదువుకోండి ఆని అంటారు బ్రో ఉ చదువుకుంటే ఫీ క్స్ వస్తాయి బ్రో ఒకటి కాకుండా ఒకటి మల్టిపుుల్ ట్రై చేయాలి ఏదో ఒకటి క్లిక్ అయితది అట్లా మాకు ఇంటర్ల మంచిగనే వచ్చినయ్ చెప్పుకూడదు
ఎందులో
టైం అయిందా బ్రో
ఆ ఇంకా టు మినిట్స్ ఉంది
అవునా టూ మి ఎయిట్ మినిట్స్ అయ్యందా మ్ అన్నీ మంచిగనే వచ్ ఉన్నాయి బ్రో అన్ని ఎయిటీ ఎయిటీ పర్సెంటేజ్ తోటే వచ్చినయ్ అన్ని ఎయిటీ పర్సెంట్ తో వచ్చిన మీక్ టెన్ ఇయర్స్ ఐతంది టెన్త్ ఐపోయింది మీర్ జాబ్ కోట్లే ఏం చ టెన్ ఇయర్స్ ఎందుకు అయింది బ్రో నేను చెప్పిన్నా బ్రో మీకు టెన్ ఇయర్స్ అయిందని అంటే మీ ఏజ్ ట్వంటీ సిక్స్ కదా నా ఏజ్ ట్వంటీ సిక్స్ అని కూడా నేను చెప్పలే బ్రో
కరెక్ట్ ఏ మీరు చెప్పలే నేనే అట్ల ఎక్స
నేనే అట్ల ఎక్స్పెక్ట్ చేసను మీరు బీటెక్ అయిపోయింది అంటే ట్వంటీ సిక్స్ వుంటాయని ఎక్స్పెక్ట్ చేసిన నాది బీటెక్ అని కూడా చెప్పలే బ్రో నేను మీరే ఏమో ఏమో ఊహించుకుంటళ్ళు
ఆహ్ ఓ సారీ సారీ
మీరేమో ఇంత ముందుకు కాలేవులతోటన్న మాట్లాడిండ్ల
ఆ వేరిటమే ఆహా మీరా అనుకున్నా ఓకే ఓకే సరే సరే
గుర్తుపెట్టుకోవాలి గా బ్రో
సడన్ గా బీటెక్ ఆమె చెప్పేసరికి మీరే బీటేక్ అని అలా గుర్తు
ఊహు అట్ల అనుకున్నరా నాది ఇపుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది బ్రో
అహ మీరు ఫస్ట్ ఇయర ఫస్ ఫస్ట్ ఇయర్ అంటే మంచిగా ట్రై చేస్తే మీకు ఏదైనా ఒక జాబ్ వస్తుంది నెక్స్ట్ ఇయర్ వరకు సెకండ్ ఇయర్ కంప్లీట్ చేస్తే కతం కానిస్టేబుల్ అయినా లేకపోతే గ్రూప్స్ కి రాయాలంటే మీరు పీజీ వరకయినా చేస్తుండాలి మినిమం
మ్ గ్రూప్స్ క ఉన్నాయా అన్న మీరు కాన్స్టేబుల్ అప్లై చేసిన గర్ల్స్ కాబట్టి తొందర వస్తాయి ఎంత తొందర వచ్చినా ఇంగ బర్ల వ్యాపారం మ్ పెట్టుకుందామని చూత్తానం బ్రో ఇంకా ఏమున్నది
డైరీ ఫార్మ్ పెడతారా అరే ఆ సిటీ సైట్ చీపుగా చూస్తారమ్మా పెట్టకూడదు మీరు ఎలా అ
హ అవును అట్లయితే మీకు గూడ వర్తిస్తది గదా బ్రో మరి మీరే చెప్పారు గా అదే మరి మీకూడా వర్తిస్తది అది కాదు బ్రో అందుకె మంచిగా చదువుకోండి పల్లెటూర్ల మంచిగా జాబ్ వస్తే వాల్యు ఉంటది బ్రో అట్ల పల్లెటూర్లో డబ్బుండాలి అప్పుడే నికు జాబ్ అనేది బ్రోటీన్ నెఫ్స్ ఓకే